హలో ఏం జేస్తున్నావ్?
ఏం లేదురా, నువ్వేం జేస్తున్నవ్?
హలో ఏం జేస్తున్నవ్?
ఏంలె అన్నం తిందామని చూస్తున్న
ఎక్కడున్నావ్? ఏదో సౌండ్ వస్తుంది.
ఏ ఫ్యాన్ ఫ్యాన్ సౌండ్
ఉమ్ హు
ఇయాలా బెడ్ యేసినాం
అవునా
పాత బెడ్డే మంచిగా ఆ బెడంతా మంచిగా చేసినమ్ పండుకున్నాం బెడ్లా పండుకొని అన్నం దిందా అని చూతే తన కూరోంత అన్నాడు డాడి
ఇప్పుడు తింటా అంటే తినలే ఇంకా
తిన్లేె డాడి వండలే మార్నింగ్ గిత్తత యేసుకొని తిన్న మామిడికాయ పచ్చడ యేసుకొని
ఉమ్ హు ఏం కర్రీ జేసుకుంటారు మరి
పప్పు పప్పు వండుతాండు
ఉమ్
మీదేం కర్రీ
మాది ఏం కర్రీ లేదు
మీదేం కర్రీ లేదా
నిన్న ఎగ్ కర్రీ జేస్తే అది యేసుకుని తిన్న అది అయిపోయింది
మధ్యాహ్న బోహనం లేదా బోహనం
ఇంకా జేయలే
చేయలే
ఉమ్ తరువాలనుకుంటాను
ఆ
వీళ్ళేమో సప్పుడు జేత్తలేరు పెద్దమ్మ నేను అమ్మమ్మ పోదామ్ అనుకున్నాను
ఆహా
కొంచెం పనుండే పోదాం అనుకున్నాం లేలామ్ పోదాం అని అంటే సపుడు జేస్తలేరు ఏం జే నే సప్పుడుజేయంట కూర్చున్నా ఇగ నేను
రేప్ మైబాద్ బోదామని జూత్తున్నా
ఎందుకు నేన్ గూడా వద్దాం అనుకుంటాన ఎప్పుడు బోతావ్
మార్నింగ్ బానే బానక్క తోటే
మార్నింగ్ మార్నింగ్ ఎందుకు కొంచం తర్వాత పోదామ్ ఏంది మనిద్దరం
ఇది టెస్టులు చేపిచ్చుకొని రావాలి బ్లడ్ టెస్ట్ వ హెచ్చైవి బానక్క తోటి పోతా మళ్ళీ సాయంత్రం వత్తా
అరేయ్ నేన్ గూడా వత్తరా మైబాద్ కీ
ఆహా రేపోత్తవా
అదే నేన్ గూడా వస్తా
ఏమో డాడ్‌ నడిగి పోదాంలే
అదే
మళ్ల ఎప్పుడోస్తావ్ సాయంత్రం భానక్క తోటి వద్దాం మళ్లా
ఆ కొంచెం పని ఉంది మైబ్బదులా మాదవకోలీటికి పోవాలే
ఆ
కొన్న్ బుక్స్ తెచ్చుకునేటివి ఉండే తీస్కొనివస్తా అట్లనే
ఆ బానివా కాంచా
ఆ నే మొన్న బన్నక్క వస్తే దా అవతొన్ పంపియమంటే పంపియలేదు గా
కా ఇది కాలేజ్ ఏ మల్ల అదే కాలేజా ఆ గేమ్స్ అడ్పితరా అక్క అల్లా నువ్ అడవ్‌లే అడ్పితర్ అయితే అడ్పితర్ గా
అడ్పిస్తారు మాక్ ఎవ్రీ సండే ఉంటది ఈవెనింగ్ వన్ అవర్ఉ
ఎవ్రీస్ ఎవ్రీ సండే నేనా
అంటే స్కూల్ టైమ్ లో కూడా ఆడిపిస్తారు కాలేజ్ టైమ్ లో కూడా అంటే ఎక్కువ కాదు ఎప్పుడో ఒక్కసారి అట్లా
అంటే వాళ్లకు ఆడిపిచ్చ అంత అంటే టైమింగ్లు ఉంటాయా లేపోతే తె ఒక్క రోజు ఒక ఒక్క రోజు ఒక్క రోజ అని ఉంటదా
సరే గాని ఇంటర్ వాళ్ళుని
ఆ
ఇలా సిక్స్త్ టు టెన్త్ వరకు వాళ్లకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ కు ఉంటది గేమ్స్ పీరియడ్
ఆహా ఏ థర్డ్ ఫోర్త్ వీళ్ళకు ఉండదా
థర్డ్ ఫోర్త్ ఉండదు మా దాంట్లో సిక్స్త్ టూ సెకండ్ ఇయర్ వరకు
ఆహా
ఇగ మల్ల బోవలే జైల్ కి
జూన్ లో ఎప్పుడు పోతర్ ట్వెంటీ ఖల్లా పోతావా
ట్వంటీ వరకు పోతా పక్కా
అక్కనా
ఉమ్మ్ నువ్వు
నేన్ టెనే టెన్ కల్లా పోవాలి పోయే రోజు ఇగ పో నైన్‌కే పోతా ఇగ నైన్ కి విజయవాడ బోయి ఆడ మొత్తం రూమ్ దీసుకొని ఉండి బీచ్ అక్కడ బీచ్ ఉండది ఆయి ఫ్రెండ్స్ అనుకుండా
తెల్సు లే అమ్మా నీ రీల్స్ జూత్తం మేము
ఉహు థాంక్ అంగా ఆడిపోయి కుసోని ఏ ఎంత్ తిని పండుకొని తెల్లారాయిదింటికి లేసిపోవాలే
హా కాదు
ఆ
ఇప్పుడు విజయవాడకు అక్కడ గుడి ఎంత దూరం ఉంటాది
పా ఏ దేగ్గరనే ఉంటది మిన్న ఒకసారి భోజనాలు జేసి వచ్చినాం స్టార్టింగ్ పోయేటప్పుడు
అంతేనా
వాకింగ్ డిస్టెన్స్ అంటే ఇగా దాదాపు వన్ గూడ రాదు ఫైవ్ హండ్రెడ్ వస్తాదేమో ఫా ఆ నడ నడవొచ్చు
ఎంతుంటది
బీచ్ రూమ మేం వున్న రూం పక్క ఎనుకల్నే
అవునా ప్చ్ అదే మేం బోధం అనుకుంటాన్నాం విజయవాడకి
మ్
ఆ దేవుని చూసోద్దమని దర్శనం చేసుకొని వద్దామని ఇంకా నేను సరస్వతత్తమ్మ జస్ట్ అనుకున్నాం అంతే ఇంక ఫిక్స్ కాలే.
మ్
ఏమైతదో అసలు ఇంకా పోతమో పోమో!
పో
అందుకే అడుగుతున్నా మీరు తీసుకున్న రూమ్ కి టెంపుల్ కి దగ్గరేనా?
మ్మ్ దగ్గర్నే ఉంటది కొంచెం
రూం ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నవ్ స్టేషన్ కి
స్టేషన్ కాదు బస్ట్ బస్టాండ్ బస్టాండ్ దగ్గరనే ఉంటది.
బస్టాండ్కి స్టేషన్కి ఎంత దూరం ఉంటది?
ఏమ్మో ఇగ అది అది అదం అంతే ఎంటో ఎంతుంటదో ఇగ
ఆటోలో పోయిండ్రా మీరు అక్కడికి?
ఆఁ ఆటోల గాదు నడుచుకుంటనే పో ఫస్ట్ మేము రైల్వే స్టేషన్ల దిగినం బయటకు వత్తాంటే గుడి బస్ ఫ్రీ బస్ అవుపడ్డది పోయి భోజనాలు చేసినం బస్ స్టాండ్ దే నడుచుకుంట నడుసు కుంట గుడికి పోయినాం తిన్నం ఒక ఫ్రాడ్ చేసొచ్చినాం
ఏం చేసింన్రు
వాడ వాడు ఐస్ క్రీమ్ తీసుకు వాడు ఐస్ క్రీమ్ అందరికి ఇత్తాండు గు గు గుంపుల పోయినం వాడోక్కడ ఇత్తాంటే తీసుకోర్రి అన్నడు. వాడు సప్పుడు చేతలేడు సక్కగా తీసుకోని వచ్చినం
చి గట్ల చేయొద్దురా తప్పు అంతేగా!
ఎమో తిన్ వచ్చినం ప్యాక్ వచ్చినం మొత్తం ఆడుకున్నం ఆ ఇది బీచ్ లో పోయి కొంచేపు ఎగిరినం
మ్మ్ఁ
హ్మ్
కొద్సేపు వీడియోలు తీసుకున్నం
మ్మ్ఁ
అ
నైటు నైటు నైటు ప మళ్ళా ఆ లేజి ఉంటది మొత్తం
మ్మ్ హు
అలా రూమ్లో మొత్తం ఏసి కానీ బె బెడ్ వరకే బెడ్ వరకు ఉంటది మీ బెడ్ ఎం తుంటదో అంతనే ఉంటది అండ్ల
మ్మ్ హు
మొత్తం అదొక రూమ్ అన్నట్టు త్రీ ఫిఫ్టీ అల్లేముంది కీ ఏసీ బయట్నే బీచ్ లో పోయి తిం టం మేము ఇంగ ప మంచిగ పండుకోవచ్చల్ల పా
ఎంత మంది పడుకోవచ్చు?
ఇంగ బెడ్ బట్టి ఇంగ సింగిల్ బెడ్డంటే సింగిల్ బెడ్ త్రి టూ ఈ డబల్ బెడ్డంటే డబల్ బెడ్.
అట్లేనని
ఆ
ఏదో ట్రిప్ అవును మనది ఫెస్టివల్ చేస్తారంటగా
ఆ ఏన్దుప్ప రమణ మో శుక్రరారం అంటాల్లు అంటాలు
చేతారా పక్కనా
పక్కానే ఎందుకు నువ్వుండవా పోతావా పోతావా
నేనాడిపోతరా
ఆ చేత్రరేమో
చెతే మంచిదేగా సుట్టాలొత్తరు
బనువా సాయిబోతారు ఉ మాయమ్మ మాక్ తెల్వదు గాయాన్ని పటించుకుంటావాక్క వీళ్ళొచుడే వీళ్ళ. అ మ మనం తిన్నామా ఉన్నామ అయిపేయి.
హు అయినా స్కూల్స్ కూడా స్టార్ట్ అయితాయి కదా ఆమె వస్తది కావచ్చు మీ చెల్ల్యా.
ఆ తిన్ వతేయ్ బడికిపోతదమే సక్కగా ఒక రోజు పోతే ఒక రోజు ఉంటది.
అన్ని రోగాలోత్త ఆమెకిగా
ఆ ఆడించి పోంగానే రోగాలోత్త ఉంటాయి ఇంగా అన్నుచ్చి రాంగనే ఇగ ఎవడు పోతడమ్ బడికి
నెక్స్ట్ ఇయర్ హాస్టలేత్తనే ఏమన్నా గానీ లేకపో
అమ్మో ఒక్కటిన్టికి మెసేజ్ పెట్ గప్పుడయితే
కొక్ నాగుడా మెసేజ్ పెట్టింది రా ఒకటింటికి ఒకటిమ్ బావుకి
ఆహా
నేన్ జుపిస్తా ఇకంతక్ కాకుంటే. ఎమ్మటె మదక్క గ్రూప్ల నుంచి తీసేసింది తెల్సా?
ఆయమ్మదక్ కన్పెడతందంటగా
ఆ గ్రూప్ లో హాయ్ మదక్క హాయ్ అక్క మదక్క అని పెడుతుంది. మల్ల నాక్ పర్సనల్ గా పెట్టింది మెసేజు.
నీకు అ నే ఒక పన్ జెయ్ నెంబర్ బ్లాక్ జెయ్ ఇంకోసారి ఇంకోసారి ఏమనద్
మళ్ళీ జెయ్యలేదులే. హాయ్ అని ఆ రోజు నైట్ నేను ఆ, ఆ అప్పడికే పడుకున్నా నేను జస్ట్ మదక్క. విష్ చేసిన స్టోరీ బెట్టిన పడుకున్నా నేను
ఆహా బర్తడే రోజా
బర్త్ డే రోజే విష్ చేసిన పడుకున్న ట్వెల్వ్ థర్టీ వరకు పడుకున్నా నేను ఆమె కరెక్ట్ లెవెన్ నైన్టీన్, వన్ మినిట్ తక్కువ లెవెన్ ట్వంటీకి మెసేజ్ పెట్టటిందరా.
లెవెన్కే ఎ మరి వన్ కన్నవ్
పదయ్యింది వన్ను
క
వన్ నైన్టీన్ కి మెసేజ్ పెట్టింది నేన్ తెల్లారి చూసిన.
ఆహా
మళ్ళ మదక్కకేమో ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లింకులు పంపిస్తాంది
ఆహా తక్కువ కతలు
సపోజ్ ఆ పిల్ల ఇక్కడే ఉండు కదా నీ ఇంటికొచ్చి కొడుదును చెప్తుందా నిజంగా
ఆహా
ఓక్క మెలికతోటి ఉండడానికి ఏంది అయినా పర్లే మమ్మీ అట్లా ఫోన్ ఇచ్చి వదిలేసుడెందో
ఉమ్ ఆమె ఇష్టం ఒక్కొక్కసారి ఏముంది దానికి చార్జింగ్ ఉంటె ఆమె రెండింటి మూడింటి దాకన్నచుత్తది ఫోన్ ఉంటే నిద్ర పట్టదు
మరి అంత ఘోరంగా చూస్తాద
ఉమ్ ఆ అంతే
మా అమ్మ నెన్ జస్ట్ పదకొండు గంట వరకు చుత్
అంతేలే పదకొండు గంటలకు ఫోన్ ఎందుకని
ఉమ్
ఫోనే ఇయాడు
అదే
ఇంకేగా
ఉమ్మ్
ఏదో సూతం పదకొండు గంటల వరకు సూతం మ్యాచే సూతం కానీ మమ్మొవు
నేను రీల్స్ సుత్తా ఆ రీల్స్ బోచ్చడు ఇప్పుడు వరకేతే కూడలు కట్టి ఉంటా రీల్స్ చుసి
ఆహ రీల్స్ చుత్తే ఏమైంది గాని
ఆహా ఫోన్ చూత్తా చూసిందిగాని సుత్తాంది అని అందరికీ తెల్లవాల్న పదకొండు గంట ఒకటింటికి మెసేజ్ పెట్ పెట్టుడు అవస్రామ ఆ పిల్లకు
మళ్ళ ఎంతో పెద్ద పిల్ల కాదు థర్డ్ క్లాసు
త ఆ థార్డ్ క్లాసు
ఇట్లుందంటే ఇంకా ముందు ముందుగాల కష్టమే హాస్టల్ లో వేయకపోతే మాత్రం పక్కా
హాస్టల్ ఎత్తే ఎంది వాడెన్ ఫోన్ పట్టుకొచ్చు వాడెన్ ఫోన్ పట్టుకొచ్చుకుంటది
సరేలే నేన్ మళ్ళీ చెస్
ఆ